హలో
నమస్తే అండి
నమస్తే అండి బా ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాన్నామండి భోంచేసారా అండి
అయిందండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏంటి స్పెషల్ అండి
ఈరోజు పప్పు అన్నం తిన్నామండి మీరేం తిన్నారు
మ్ మేము చపాతీ కర్రీ ఆలూ కర్రీ తిన్నాము
అవునా అండి మీరు నైట్ టైమ్ చెప్
చపాతీస్ ఉ హాస్ట లో చపాతీస్ పెడతారు తింటాము అండి ఒకవేళ నచ్చితే నచ్చకపోతే ఇంకా రైస్ తింటం
అవునా ఆప్షన్ కూడా ఉంద అయితే
కూడా ఉంది చపాతి గట్టిగా ఉన్నన్ రోజు రైస్ తినేది చపాతి మంచిగా ఉన్నా రోజు చపాతి తినేది
ఆ బెటర్లేండి మనకి ఆప్షన్ ఉన్నందుకు ఒకటే ఆప్షన్ ఉందనుకో ఏ తినాలి
అవును ఏం తినాలో ఇంకేం చేయలేం కాబట్టి బయట తినాల్సిసిది వస్తది
ఉ
మనం అగ్రికల్చర్ గురించి తెలుసుకుందామా అండి రోజు
ఆ సరే అండి తెలుసుకుందాం
మీరు పంటలు ఏమన్నా పే పండిస్తారా అండి
ఆ మేము రైతులమే అండి మేము పంటలు పండిస్తాము మా తోట్లో దానిమ్మ ఉంది బత్తాయి ఉంది వర్ రీ ఉంది మేము ఇట్లా పంటలు పెడతామండి
ఆహా అంటే సంవత్సరానికి అవే పెడతానే ఉంటార ఇంకా ఏమైన్నా ఇంకా మార్చి పెడతా ఉంటా ర అండి
అంటే మేము ఎకర్స్ పెట్టామండి ఆ టెన్ ఎకర్స్ ఆ బత్తా దానిమ్మ ఫైవ్ ఏకర్స్ బత్తాయి అట్లా పెట్టుకుంటామండి ఇచ్చి అంటే త్రీ మంత్స్ కి ఒకసారి పండే పంటలు పెట్టామండి కాబట్టి ఇంకా అవే ఉంటాయి మాకి ఉ మరి మా చు ఇంటి తగ్గట్టు పెట్టుకుంటామండి
మేమైతే వరి ఎక్ కు వరి వేస్తాము ఇంకా అప్పుప్పు ఆప్షన్ గా మొక్కజొన్న స్రద్ద పెడతామండి
ఆహా
మాకి ఒరిమడి అంటే మ్ ఆ పండిస్తామండి అది సమా చనికి ఒకసారిే పండిస్తాము అంటే మేము సమ్మర్లోనూ ఓరిమడి వేస్తాము వింటర్లోనూ ఓరిమడి వేస్తాము ఇంకా మధ్యలో స ఈ ఎండాకాలం వస్తుంది కదా ఎండాకాలానికి వర్షాకాలానికి మధ్యలో ఉన్న టైంలో కొంచెం మకి ప్లే అంటే కొంచెం టైం ఇవ్వాలి వే వేరే ఒక పంట పెట్టిన వెంటనే ఇంకో పంట పెట్టకూడదు అన్నట్టు స్రద్దా ఆప్షన్గా పెడతాము
ఏం చేస్తామండి ఊరికే మనము అంటే రైతులు ఉరి కే కష్టపడాల్సిందే కాని వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఉండట్లేదు కదా అండి అందుకే రైతులు ముందుకు వెళ్ళట్లేదు ఎంతసేపు ఉన్నా వాళ్ళ క ష్టం మీదే బతకాల్సిందే గాని వాళ్ళకంటూ పండించిన పంటకి గిట్టుబాటు ధర ఉండడం లేదండి
అవును అసలు ఎంత పండించినా అంటే తీసుకున్న వాళ్ళకి లాభమే కానీ రైతులకు మాత్రం ఏమి లాభం
కానీ రైతే రాజు రైతే రాజు అంటారు కానీ వ్యవసాయం అంటే సాయం ఉంది గానీ వాళ్ళకి ఏ మాత్రం ఆ ముందుకు వచ్చే ఆప్షన్స్ ఏమి ఉండవండి
చాలా చాలా తక్కువ చే తక్కువ చేసేస్తారు అంటే రైతు దగ్గర నుండి తీసుకుంటారు కానీ కానీ వాళ్ళు బయట అమ్ముకోవడంలో చాలా ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముకుంటారు రైతులు మాత్రం ఎంత కష్టపడు లాస్ట్కి వాళ్ళకి ఏమీ దక్కదు వాళ్ళకి ధాన్యం అంటే వాళ్ళ ఇంటికి మాత్రం మేము తగ్గేటట్లు వస్తుంది
వాళ్ళు వాళ్ళకు ఎండ ఉండదు గాలి ఉండదు వాన ఉండదు ఎంతసేపు ఉన్నా వాళ్ళు పని చేయాలి అంటే సంపాదించాలి అని ఉంట ఉంటుంది కానీ వాళ్ళు సంపాదించేది ఏం ఉండదు అంటే మధ్యలో మధ్యలో దళారులు ఆ తింటున్నారు గాని రైతులకి ఏం అందట్లేదండి
మధ్యలో వాళ్ళు మంచిగా బెనిఫ అంటే మంచిగా సంపాదిస్తున్నారు రైతుల కంటే ఏం ఉండటలేదు కానీ రైతులు మాత్రం ఎప్పుడు పంట మీద నమ్ముక
ఉమ్ పంటనే నమ్ము అంటే భూమి తల్లినే నమ్ముకుంటారు గాని వాళ్ళు మనం ఒకరిని మోసం చేయాలి ఒకరిని దెబ్బ తీయాలి అనే మనస్తత్వంలో ఉ
ఉండారండి
కానీ రైతులు మాత్రం ముందుకి ముందుకు రావట్లేదండి
అవును చాలా ఎక్కడన్నా అది మధ్యలో వాళ్ళు వాళ్ళ రైతుల దగ్గరకు వచ్చి ఆప్షన్ ఇవ్వట్లేదు అందుకే కి రైతులు ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు కాని చాలా కష్టం రైతు పంట పండించడము వాళ్ళు ఎంత కష్టపడతారో వాళ్ళు కష్టపడిన దానికి కన్న వాళ్ళకి ఫలితం రాదు
అది కాక ఇప్పుడు అన్ని అ రేటు ఎ పెరిగాయండి అంటే మందులు అట్లా ఉన్నాయి తర్వాత అంటే అమ్మే వాళ్ళు బాగా అమ్ముతున్నారు కాని పాపం వీళ్ళ దగ్గరికి వచ్చేదలకి రేటు తగ్గిపోతుంది తర్వాత వాళ్ళు మందులు కొన్న కూడా వచ్చిన ఆదాయం మందుల
కి పెంటడం వాళ్ళకి ఏదొచ్చింటే అది ఇంకా అదే అదే పెట్టుకోవాలో అదే రొటీన్ చేసుకుంటూ ఉండాలి అంతే ఇంకంటూ ఏం ఉండదు
అవునండి
మీకు ఈ బోరు అలా ఏమన్నా ఉన్నాయా అండి అంటే పండిస్తారు అంటున్నారు
అవునవును ఆ బోర్ ఉందండి ఆ డ్రిపు డ్రిప్ చేసారండి
ఆహా
ఉమ్
అయితే మీరు వెళ్ళి కట్ నీళ్ళు పెట్టడం అట్లాలేదు డైరెక్ట్ డ్రిప్ నుంచే నీళ్లు పట్టిస్తారు
అవున అవునండి డ్రిప్ నుంచే డైరెక్ట్ గా అంటే వాటర్ కూడా సేవ్ అవుతుంది కదండి
ఆ అవునండి
క్కు నీళ్ళు వచ్చినా కూడా చెట్లకి అందుతాయ అన్నమాట
కానీ ముందు కాలంలో ఇట్లా డ్రిప్పు పైప్ లేకపోయినా కాలవల కటాచ్చు చేసి నీళ్ళు పట్టేవాళ్ళు పంటలకి
అవునండి అప్పుడు అంటే బావులుండే ఆ అప్పుడు బావులు ఉండేటివి ఇప్పుడు బావులు తగ్గిపోయినాయి బోర్లు ఎక్కువయినాయి
అవునువును
ఆ అందుకుగాను ఇప్పుడు అందరుూ కొన్ని నీళ్ళ కొన్ని వచ్చే నీళ్ ళ్లతో కూడా పంటలు పండించుకోగలుగుత న్నారు డ్రిప్ ఉండడం వల్ల
మీరు పండించిన మీరు మీ అంటే మీరు తినడానికి అవన్నీ బయ ఎక్కడే పండించుకుంటారు లేదంటే బయట కొనుక్కుంటారండి అగ్రికల్చర్ లాగా మీరే
మేము అన్ని బయటే కొంటామండి
ఆహా
ఉమ్ అన్ని బయట కొంటాము ఇంటి తగ్గట్టు కూడా మేమేం పండించుకోము అన్ని కొనాల్సిందే తినాల్సిందే
అవును కొన్నందుకి తప్పదు తినది తప్పదు అని అంటారు కదా
జై జవాన్ జై కిసాన్ అని మాటల్లో చెప్పడానికే గాని
వాళ్ళు పడే కష్టం ఇంకొకరు కూడా వేరే వాళ్ళకి రావండి ఆ కష్టాలు
అవును అసలు రైతు కష్టం గుర్తించలేకపోతున్నారు మ ఈ మధ్య చాలా మంది
ఆ జవాన్ అ అంటే జవాన్ లేకపోతే మనం లేము
ముందేమో లేది లేకపోతే మనముంది రైతుంటే ప తిండికి జవాన్ వాళ్ళు మన కయ అండగా వాళ్ళిద్దరూ ఉండాల తప్పగా వాళ్ళు లేకపోతే మనం కూడా ఉండలేం కదా
అంతే అండి
అ ఇంకా మీరు పూల్చేట్లు అంటే ఇంటి ముందర గార్డెన్ అట్లే ఏమి పండించి పెట్టుకోరా అండి
చిన్న గార్డెన్ పెట్టుకున్నాము పూలు పూస్తాయి అంటే గుండు మల్లె పూలు ఉన్నాయి జాజ్ పూలు ఉన్నాయి
గుండుమల్లి పూలు ఈ సీజన్ ఇప్పుడే అనుకోండి మార్చిలో లాస్ట్ వస్తుంది కదా అని చాలా మంచిగా ఉంటాయి స్మెల్ కూడా చాలా మంచిగా ఉంటుంది
బాగా ఉంట్ అయ్ అండి అంటే బాగా పెద్దగా పూస్తుంది మా ఇంటి దగ్గర ఉండే చెట్టు ఆ పెద్ద మల్లెలు తర్వాత జాజి మల్లెలు తెలుసా మీకు
ఆ జాజి మల్లె
ఆ అవి ఉందండి ఆ చెట్టు ఉంది డ్రాగన్ ఫ్రూట్ ఆ ఆ చెట్టు కూడా పెట్టుకున్నామండి మేము
ఆహా డ్రాగన్ ఫ్రూట్ అది హెల్త్కి మంచి మంచిదే అంటారు
అవునవును మేము ఇంటి దగ్గర పెట్టుకు న్నాము ఆల్రెడీ కాయలున్నాయండి మా చెట్టుకి
అహమ్ అవి ఎప్పుడు కాస్తానే ఉంటాయి లేదంటే ఇది సీజన్ దానికి అంటూ సీజన్ ఉంటాయి టదా
కంటూ సీజనే ఉందండి
ఆహా
ఆ ఇయర్ కి వన్సు కాస్తుది ఇప్పుడు సీజన్ అనమాట
పిల్లలకైతే మంచిగా
మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఈ రోజు స్నాక్స్ కి అదే తీసుకెళ్లారు
అహా
ఇంటి దగ్గర పెట్టుకున్నాము ఇంకా దేవుడికి ఆ సంబంధించిన పువ్వులు ఉన్నాయి మా గార్డెన్ లో గార్డెన్ లోనే
ఆహా
ఇంకా కనకాంబరాలు ఇట్లాంటి ఫ్లవర్స్ అన్ని పెట్టుకుంటామండి ఇంకా దగ్గర
అవును అవి కూడా ఇంటికి అదొక కళలాగా ఉంటాయి పూలు పూలుంటేయి అదొక
కాయి
అ చల్లగా చల్లగా గాలి వస్తున్నప్పుడు ఆ స్మెల్ బాగుంట ఉంటుంది గార్డెన్ ఇంటి ముందర పెట్టుకుంటా అండి చాలా
ఆ ఫ్లవర్స్ అంటే సాయంత్రం వేలల్లో ఆ పువ్వులు పూస్తాయి కదా అప్పుడు ఆ స్మెల్ చూడాలండి
అవును చాలా చాలా మంచిది అసలు అది సెండ్ కూడా అవసరం లేదు అన్నట్టు వస్తుంది
అవునవును
ఇంకా అంటే ఇంకా ఏమన్నా తెలుసుకోవాల అనుకుంటున్నారా
మీ నుంచి మాకు చాలా సమాచారం అందిందండి
ధన్యవాదాలండి
ధన్యవాదాలండి